చెప్పు మీరేం కౌసు చేయలేదా పిలు సేవింగ్
సేవింగ్ చేసేటట్టు లేదు అప్పటి నుంచి ఇప్పుడు ఆ చేసినా చేసినట్టే ఇల్లు గట్టుడు అయ్యింది అయ్యింది డబ్బులు చేతుల్లో లేకుండా చేసుకున్నా
ఓహో ఇల్లు కట్టిల్లా ఎన్ని ఎంతయ్యింది డబ్బులు
ఊ అప్పుడు ఐదారు లక్షల దాకా అయినాయి
ఔను
తెచ్చినా మరి వచ్చే పనోళ్ళం మేమే బయటోళ్ళు మేస్తిర్లు మెటీరియల్ గానీ
మొత్తం పూర్తయ్యేదాకా మీరే పని ఆ ఇల్లు పని కంప్లీట్ అయింద ఇల్లు పని పూర్తయిందా కరెంట్ అవి అన్ని పూర్తయినాయా
వైరింగ్ లోపల నుంచి అన్ని గుంజినం వైరింగ్ గుంజినం కరెంటు పనయిపోయింది అప్పుడే మాకు నలభై వేలయింది కరెంట్కే
నలవై వేలయిందా
ఆ లోపల వైరింగ్కి స్విచ్ బోర్డ్లో అవి వేరే అన్నిటికి
నల్
లోపల పైపు లేయాల మల్ల పైపులు మిషన్తోను కా కొట్టిచ్చి ఎస్నోళ్లకు లేదు లేదు వాటర్ ఫ్లంబర్ కు మల్లెక్కువయితయి. ఆ ప్లంబర్ పైపులు కావాలె ప్లంబర్ చార్జ్ వేరే కావాలె
ఆ చెప్పండి
ప్రతిది కూడా ఉంటుంది మెటీరియల్ అంటే ఆకు ఎన్నిసార్లంటే అంటే అంతే
మిన్నస్ అక్కడ వస్తున్నారు
ఉ సర్రా బయట నున్ కర్ర తెప్పించే మొద్దులు తెచ్చేడ వడ్డలతో కోయించినాము
ఆహ
లోంచి ఆ వాళ్ళే మళ్ళ ఇద్దరు వాళ్ళని వాళ్ళే చేసి తరపులు వాళ్ళేసి
అవునా
కిటికీలు వాళ్ళే అంత ప్రత్యేకత అది తలుపులు గాని కిటికీలు గాని తర్వాత మొత్తలో తీసుకొచ్చుకోవచ్చు
లాస్ట్ ఇంగ అంతా అయిపోయిందా
ఆ అయిపోయింది లోపల అయిపోతనే కార అంటు ఇస్తారు
అదో ఆ అది ఆ బ అ
ఫైర్ పసి తర్వాత
హలో
ఆ అంతా అయిపోనాక వైరింగ్ ఉంది సిచ్లు లైట్ ఆ కోలి పాతరంతా ఏళ వాటర్ పోసినా కూలర్ గాడికి వరిచ్చకుందాల
అ
మీ ఇంటి కాడ ఎట్టున్నది కొస్తు
బాంది
ఆ కలర్ని అంతకరించగా నామరించు కా
అంతేలే
దా చెప్పాలి
ఇంకా ఏదో ఒక పని చేయాలంటే
ఉండా తున్నా ఎప్పయికి నిరంతరం కష్టపడుతున్నాం
ఆ మీరని కాదు నేనైనా ఇక్కడ ఉంటే
ఆహా మీరు వద్దుల్లా కూడా చాలా కష్టపయేటస్తున్నా
వద్దు నాకంటే పిల్లలు బ లో పాని హ
పొద్దుదాకా ఆ వర్క్ చేస్ తరు మళ్ళ వీలైనప్పుడు సెల్ వర్క్ రాసులు ఉంటాయి కావచ్చు
ఆ ఆమె
ఎప్పటికీ అసలు రికామ్ లేకుంట గట్ల రెస్ట్ లేకుంట వర్క్ అంటే చాలా మీకు స్ట్రైన్ కాదా అయినా ఇగ ఒపిక తోని చేసుకుంటరు కావచ్చు లేచినప్పటి నుండి మళ్ళా పడుకునే వరకి రికామ్ లేని పని చేసటట్టున్నారు మాట మాటలలనే తెలుతంది
ఆవునండి
ఓ మరి రెస్ట్ తీసుకోవాలంటే ఎట్లా వన్ అవర్ తీసుకుంటార మధ్యాహ్నం ఓన్లీ వన్ అవర్ ఏనా ఊ
గంతేన
బాగనే గెటిన్ ఐతరు మీరు
ఏంటిది
సెలులు చూసుడు ఏమన్న ఇన్స్టాగ్రామ్ అవి ఇవి గిట్ల చూస్తరా
ఆహా చూడ
ఆ ఓన్లీ గివె గా కరణ్య లా
అదనేం కాదు చూత
ఓ
వాట్సాప్పు అన్ని వాడతా
ఇప్పుడే గింత కష్టపడతారు అంటే మీరు పెద్దనాటికి చాలా గెటినే ఐతరు ముందు ముందు
ఎందుకంది
ముందు ముందు చానా పైకి పోతారు అంటున్న
ఆ
చాలా కష్టపడుతారు
ఊహు కష్టపడంది ఇపుడు ఏం వస్తది ఏం రాదు
అవునవును పొద్దుందాకా తెలన్ దాక కష్టపడితే ఫలితం దక్కుతదిలేండి నిద్ర పోకుండా కష్టపడేవాలంటే మన కూడా కొంచం హలో వాళ వాళ్ళ మీద మనకు మమకారం ఉంటది కొంచం
ఆ
వాళ్ళ మీద కొంచం ఎవరో ఒకరు నాకు గసొంటోళ్ళు అంటే
ఎంతియాలమ్మా
ముందున్నారు
యా ఫలితం ఉంటది